హలో
హలో
హాయ్ అక్క బాగున్నావా
బావున్నాను మీరు ఎలా ఉన్నారు
హ్మ్ అవును అవును అక్క ఏం చేస్తున్నారు టిఫిన్ చేసారా
అయింది బ్రేక్ఫాస్ట్ అయింది
హ్మ్ హు ఇంగా సండే కదగ స్పెషల్ హ్మ్ స్పెషల్ ఏం చేశారు మరి హ్మ్ అయిపేయింది అక్కా
మార్నింగు లేచి కొంచం అదే మేడ మీదకి వెళ్ళి కొంచసేపు ఎండలో కాసేపు వాక్ చేసాను
హ్మ్మ్
అదే ఫస్ట్ అయితే కొంచెం గోరెచ్చటి వాటర్ తాగుతాను వాటర్ తాగి పైకి మేడమీదకి కెళ్ళొచ్చి తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి
హ్మ్ హు హ్మ్
బ్రేక్ఫాస్ట్ చేసాము
హ్మ్
ఆ తర్వాత యాక్టువల్లీ వచ్చ వచ్చకా ముందు స్నానం చేశాను ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను అది చెప్తా మర్చిపోయా ఇప్పుడు ఈ టైం అయింది ఇప్పుడు కాల్ చేస్తున్నాను
హ్మ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇక లంచ్ ఏం చేయాలనుకుంటున్నారు మరి
లంచ్ యాక్చువలీ వెజిటబుల్స్ ఉన్నాయి ఆ హ్మ్ బండకాయలు బెండకాయ ఫ్రై చేసి పొ
హ్మ్ సండే కదా స్పెషల్ ఏం లేదా ఇంకా
వుంటది యాక్చువలీ ఉంటది కానీ మకి మా హస్బెండ్ కొంచెం హెల్త్ బాగుండలేదు సరే వెళ్ళరు తీసుకుంటారని సరే రేపే తీసుకోవచ్చలే
హ్మ్ హు
హ్మ్ జనరలుగా సండే తీస్తాం ఏదో ఒకటి కానీ
మ్మ్
హుమ్ మీరేం చేస్తున్నారు ఏం చేస్తున్నాను
ఖాళీగానే ఉన్నాను ఇప్పుడే వర్క్ అయిపోయింది ఖాళీగా ఉన్నాను
మ్మ్
మ్మ్
మ్మ్ ఓకే ఎలా ఉంటది మీకు అక్కడ వాత ఎలా ఉంటది
హు బాగుంటుంద అక్క ఏమంటే ఎండలు ఉన్నాయి కానీ ఇంటి దగ్గర వేప చెట్టు ఉంది కాబట్టి కొంచెం చల్లగానే ఉంటుంది బాగా
మ్మ్
ఉ చెట్లు ఉంటేనా కొద్దిసేపు బయట కూర్చోడానికి
ఆ అది చాలా మంచిది చెట్లుండడం అన్నది మంచి ఆక్సిజన్ అది కూడా వస్తది కదా మంచి గాలి చెట్ల గాలి మంచిదంటారు కదా హలో
కదా ఆ చెట్టు కింద కూర్చున్నాగానే మంచిది అంటా వేప చెట్టుకి కూర్చుంటే ఏమంటే టౌన్ లలో చే చెట్లు ఉండకూడదు అనేసి కొట్టేస్తారన్నమాట
మీకు మీవి పర్వాలేదా మీది బాగుంటాయి చెట్లు అంటున్నారు కదా
ఉ మాది పల్లెటూరు పల్లటూర్ల చెట్లు ఉంటాయి అక్క ఎంత అడ్డు వచ్చినా కానీ కొట్టేరు అన్న మాట ఎంతన్న పల్లటురు కదా అడ్డొచ్చిందంటే దానికి దానికి చేసుకుంటారు కానీ చెట్లనేది కొట్టి వేయరు టౌన్ లో అలా కాదు కదా
కాదు కాదు టౌన్ లో ఏంటంటే అంటే అంత ఎంత స్థలం ఉంటే అంత స్థలము కావాలి ఇళ్ళకి ఇళ్ళకి మ్మ్ నా ఏదో కట్టడాలకి వాటికి ఇస్తము అగు చీట్లు ఖాళీ స్థలం ఉంటే చాలు
ఇంటి దగ్గర ఉన్నా కానీ కొట్టి చేస్తార్ అన్న మాట పల్లెటూర్లలో అందం చెట్లు ఉంటేనే పల్లెటూరు బాగుంటుంది
ఆ వాతావరణమే పల్లెటూరు చాలా హాయిగా ఉంటది కదా అక్కడ ఆ ఇంకా
కాబట్టి పిల్లలలకు ఒక రోజు హాలిడేస్ వచ్చిన గాని లేదంటే ఇంకా హాలిడేస్ వచ్చే పెద్దవాళ్ళు కూడా పిల్ల పిల్లలు మదిరి కూర్చొని ఆడుకుంటారు
హ్మ్
హ్మ్ అంటే బారాకట్ట అంటే మమలుగా బారకట్ట అంటే మేము పిచ్చలతో ఆడతాము అక్కడ అచ్చులు ఉంటాయి కదా వాటితో ఆడతారు అనమాట అంటే ఇది బారాకట్ట చ్చలతో ఆడుకుంటామా
ఆ నాక్ నాకు తెలీదు ఎలా ఆడతారు అది ఏంటమ్మా
నార్మల్ గా ఇద్దరు కానీ నలుగురు కానీ ఇలా ఆడు ఆడతారు ఆరు మంది అయినా కానీ కూర్చొని ఆడుకుంటారు అన్నమాట
మ్మ్ ఎలా ఆడతారుది దేంతో ఆడతారు అంటే మా ప్రాంతంలో ఆ మాట అనరు నాకు అర్ధం కాలేదా మీక్ అది న్
పంక్షాక్షరి అంటారు కదా ఏదో
అంచక్షరీ ఓకే అవును
ఉ పెట్టకేసి సీ అంటే మాయా బజార్ సినిమాలో ఏ మ్మ్ ఏమ్ తన పేరు నాకు రాదు తను ఆ ఆడి తన చేతులతో తన మాయా ఆ అచుల్ తో వస్ టే ఏది పడ్ పడాలనుకుంటే అది పడుతుంది తుంది కదా అలాంటి గేమ్ అన్నమాట అలాంటి గేమ్ ఇక్కడ పిచ్చల్ తో ఆడతారు
ఆ అది పచ్చిస్ అన్ అంటారు అదేనా మ్మ్ మ్మ్ అవునవును అవును మ్మ్ అవును తర్వాత చింతపిచ్చలు ఆటలా ఆడతారు ఆ ఆడుత తారా మీరు అక్కడ
ఉ గణ అడదనక్క
అదే
ఇంకా బొంగరల ఆట ఏది మామలుగా ఇది ఏది మామిడి గింజ ఉంటుది కదా అలా బుట్టే వారితో కూడా ఆడతారు ఆ తోకుడు బిల్ళ ఆడతారు ఇలా ఆ కుంటా ఉంట పెడ్డి పోరి ఇలాగా క్రికెట్ ఇప్పుడున్న సమ్మర్ కాబట్టి క్రికెట్ కూడా ఇంకా పిచ్చి ఏమంటే హాలిడేస్ వస్తాయి కదా స్కూల్స్ అనేది ఉండవు కదా అవి కూడా బాగా ఆడతారు
అమ్మాయిలు కూడా ఆడతారంట క్రికెట్ అక్కడ అమ్మాలు అమ్మాయిలు ఆడతారా క్రికెట్ అ ఆ
అంటే ఇక్కడ లేరు ఇక్కడ అమ్మాయిలు ఆడరు మాముూలుగా స్కూలలో ఒకేళ మామూలుగా ఆడుకుంటేనే ఆడుకుంటారు కన్నా ఇక్కడ అబ్బాయిలు ఆడతారు
మ్మ్ అబ్బాయిలే ఆడుతుంటారు కదా
హాలిడీస్ వచ్చినప్పుడు ఎక్కువ ఇంకాదే మార్నింగ్ ఈవినింగ్ అదే టౌన్ లో అయితేనా ఆడుకోడానికి వీలు ఉండదు ఇక్కడ మామూలుగా బైపాస్ లలో ఇట్లా రోడ్ల దగ దగ్గర షెడ్ వేసి అందులో ఆడడానికి పోతారు అందులో ఫీజు కట్టి ఆడతారు ఇక్కడ అలా లేదు ఫ్రీగానే ఆడుకోవచ్చు పొలాల దగ్గర కాని అట్లా
ఇప్పుడు ఈ ఏంటంటారు టెన్నిస్ అది అవన్నీ వాళ్ళు కడతా ఇలా షెడ్ లాగా కాదు ఒ ఒక్క ప్లేస్
లా కట్టి గ్రీన్ కలర్ లో కొంచము అక్కడే ఫుడ్ పెట్టి ఏమంటే టోకన్ తీసుకొని పోవాలి లోపలికి ఇక్కడ అలా ఉండదు కదా ఫ్రీగానే ఉంటుంది మనం ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవచ్చు టౌన్ లో ఆడుకోవాలన్నా తినాలి అన్నా డబ్బులె ఇక్కడ అలానె
డబ్బులు ఇప్పుడు బ్యాగ్ ఆడుకోవాలంటే నెలకి ఎ దాన్ని కట్టి ఆడుకోవాలి బ్యాడ్
నేలకు ఇంతైనా కట్టొచ్చు లేదంటే నువ్వు వారానికి పో ఒక రోజు పోతా ఎప్పుడు పోయినా గాని పోయినామంటే మాత్రం ఒక డబ్బు మనీ పే చేసి వెళ్ళాలి లోపలికి
అవునవును అలాగే చేయాల్ పే చేయకుండా అంటే అందరు అలాగా మరి పే చేసి వాళ్ళ కూడా ఏంటంటే రెంట్ ట్టాల వాళ్ళకి ఖర్చు రావాలి కదా అద ప్లేస్ మరి టౌన్ అంటే అది బిజినెస్ వాళ్ళకి
ఇప్పుడు ఈ ఫస్ట్ లో లేదు ఇప్పుడుప్పుడు ఎక్కువ వెళ్తారు వసు స్తారు అనేసి ఫుడ్ కూడా అక్కడే ప్రిపేర్ చేసి అప్ అది కూ కూడా ఆ చేసేస్తారు ఏమంటే అది కూడా మనీనే
పల్లెటూరులో ఏంటంటే ఖాళీ స్థలాలు చాలా ఉంటాయి ఆడుకోటానికి ప్లేస్ ఉంటది అంత డబ్బు ఉన్నారు ఉండ
తోటలల్లో కానీ పొలాల దగ్గర కానీ ఆడుకుంటారు పోయి
ఆడుంటా అక్కడ వాళ్ళకి ప్లేస్ ఖాళీ ఉంటది చా పచ్చగా ఉంటే గాలి చెట్టు గాలి అ చాలా బాగుంటంది అసలు పల్లెటూరు వాతావరణం అంటేనే వేరు మం బా నెమ్మర్ నెమ్మర్గా అంతరించ పో పల్లెటూళ్లో వాళ్ళు కూడా టౌన్ కి వచ్చేస్తున్నారు ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా కొంత వ్యవసాయం చేసుకునేళ వాళ్ళకే ఏదో ఒక ఇబ్బంది వచ్చి
కానీ వాళ్ళు కూడా కొంచెము అనేది కొంచెం ఒక స్థాయిలో ఉ ఉండాలి కదా వస్తారు వస్తారు మళ్ళీ కొంతమంది మళ్ళీ రిటర్న్ ఎనక్కి వచ్చేసారు కొంతమంది అక్క అక్కడే సెటిల్ అయి
సెటిల్ అయిపోతున్నారు కొంతమంది సెటిల్ అవుతారు బాగానే ఉందంటే ఇ ఇక్కడ కూడా వాళ్ళకి బాలాలేదు అసకి మళ్ళీ రిటర్న్ అయిపోతారు వాళ్ళు
ఉమ్ సక్సెస్ అయినా కానీ ఒకవేళ ఇక్కడ ఇక్కడ మాకు దగ్గరలో నే పడిందంటేనా ఒకవేళ ఇక్కడికైనా వచ్చి చేసుకోవచ్చు.
ఉ ఓ ఏన్ మాటై ఇక్కడ ఈ వాతావరణం మాకు ఇక్కడ ఎండలు బాగా ఉన్నాయి, మీకు అక్కడ ఊర్లో అయితే చల్లగానే ఉండి ఉంటది.
ఉమ్ చల్లగనే ఉన్
ఇప్పుడే ఎండలు బాగా న్నయి మార్చ్ ఆ ఆ సగం అయింది కదా ఇటు మిడ్ లో
హ్ కానీ మాకు అప్పు ట్లో ఇంత ఫెసిలిటీస్ కూడా లేకపోయేవి పల్లెలో కూడా ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ సో వచ్చినాయి అంద రు కొంచెం బాగా మంచి స్థి స్థాయిలోనే ఉన్నారు.
ఆ గవర్నమెంట్ కూడా కొంచెం ఇ బాగా ప్రొవైడ్ చేస్తుంది కదా అన్ని రకాల న్నా ఫెసిలిటీస్ ఇస్తుంది. వాళ్ళకి ఏం చెయ్యాలా చెయ్యవలసినవన్నీ వాళ్ళకి కూడా కొంచెం బాధ్యతగా ఇ ఇప్పుడు
ఏమంటే అప్పట్లో మామూలుగా కొంచెం చిన్న చిన్న ఇల్లులు ఇలాగా పొడుగు అట్లా ఉన్నవి. ఇప్పుడు ఇక్కడ కూడా బిల్డింగ్లు వేయడము బాగా స్లాబ్లు వేసేసి అప్పుడు అనేది సౌలు మీదలు ఉన్నయి. మాకు ఇప్పుడు అందరు స్లాప్లు వేసేసి మళ్ళీ పైన రూమ్ లో అలా కట్టడం బిల్డింగ్ మాత్రే అక్కడ టౌన్ లో ఎలాగ అయితే ఎక్కడన్నారో ఇక్కడ కూడా అలాగ కడదామనీ
ఆ అవును, అవును. టౌన్ లో చూసి కూడా వాళ్ళ కొంత నేర్చుకుంటున్నారు కొంచం
టౌన్ లో చూసి అంటే అప్ అప్పట్లో అప్పుడు పరిస్థితి మాకు వేరుగా ఉండేది. ఉన్నాము. బానే అంటే అప్పుడు అంత ఆదాయము వచ్చేది కాదు. ఇప్పుడు బాగానే ఆదాయం వస్తుంది బాగుంది. పల్లెటూరు కూడా కొంచము బాగా ఉ మంచి స్థాయిలోనే ఉంది. ఇప్పుడు అప్పుట్లో చాలా తకు అప్పుట్లో పండగ చేయాలన్నా గాని ఏదన్నా ప్రతి పండగ చేసే వాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి చిన్న పండగ వచ్చినా గాని పల్లెటూరులో చేస్తారు.
ఆ అవును
మాకు అప్పు ఇట్లో కృష్ణాష్టమి శ్రీరామనవమి అంటే శ్రీరామనవమి అంటే చేశారు. కృష్ణాష్టమి అంటే అప్పట్లో తెలిసిది గాదు. ఊరికే పండగ అంటే పం డగ ఇప్పుడు బొమ్మను తెచ్చి అక్కడ కూడా ఒకటి అంటే వినాయక చవితి ఎలా చేస్తమో కృష్ణాష్టమి కూడా అలా అనే చేస్తారు. ఇక్కడ పల్లెటూర్లో
హా ఆ
అప్పుట్లో చేయకోకుండా ఉన్నారు. ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఆ ఓకే